అబ్బో ఏం చేస్తున్నావ్
ఏం లేదురా ఇప్పుడే పని చేస్తున్నా ఇంట్ల
పట్టనూలు నుంచి కాల్ ట్రై చేస్తున్నా అసలు ఫోనే కలవట్లేదు
ఏం ఇగా ఫొను ఏమొ మరి ఈ సిగ్నల్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు చాలా వరకు చాలా మంది అంటున్నారు నాకు ఫోన్ చేసి స్తున్నారని అసలు కలవట్లేదు ఏందో అని అంటున్నారు మరి సిగ్నల్ ప్రాబ్లమ్ అయ్యండొచ్చు
ఏం ఒకసారి ఒక టూ టైమ్స్ కలిసింది ఆ ఏమో లిటరల్లీ అప్పుడు బిజీ ఉన్న
ఊహూ ఇగ నిన్న ఇగ అంటే మార్నింగ్ మా కాలేజీ లో ఈవెంట్ ఈవెంట్ ఉంటే పోయి వచ్చిన
అవునా ఏమి ఈవెంట్
అంటే ఈవెంట్ అని కాదు కాని జస్ట్ ఒక పేరెంట్స్
అవు ఏ ఉన్ననే నాకు కూడా అట్లనే జరుగుండ పిలుచల అంటే గెట్టుగెదర్ టైపు ప్లాన్ చేసినారు మా సార్ వాళ్ళే మే మేమి ఎట్లాగ ప్లాన్ చేసుకుంటలేమని మా సార్ వాళ్ళే ప్లాన్ చేసినారు
అయ్యా గిత్ ఇట్లా కూడా చేస్తున్నారా సుడు సార్ వాళ్ళకి
అయితే ఎట్లుండి ఎట్లా రమ్మంటే ఇప్పుడు అందరం వీలు కాదని చెప్పి చాలా మందిగా ఊగాది కదా ఫెస్టివల్స్ క అందరికి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పినారు
అవునా అంటే ఆ ఫెస్టివల్స్ కి ఫెస్ ఫెస్టివల్స్ టైమ్ లో మరి సార్ వాళ్ అయినా ఉండే ఉండి గి ఫెస్టివల్స్ టైం లో ఎట్లా రమ్మంటారు ఎప్పు.
కలుసుకుంటారేమో అనుకున్నర్ కానీ ఇగ ఏ సార్ వాళ్ లేం, అయినా కొందర్ సార్ వాళ్ళు కూడా మాకు రాలేమ్, అన్నార్ ఇగ అందరం ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కలుసుకున్ మని మళ్ళీ అను. కొన్నమ్ ఇగ
అవునా మది మంచిదే కదా అట్లనేైనా కూడా
అదే బెటర్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ లో ఇప్పుడు నేను ఇంటికి వచ్చేది ఉందా, నేన్ రాకపోతే మీరు ఫీల్ అయితరా.
అంతే కదా ఉన్నదే ఒక్క దానివి కాబట్ టి ఇప్పుడు నువ్వు ఫెస్టివల్ టైమ్ లనే కాదు మళ్ళా నెక్స్ట్ టైం కూడా రావాలి, మన ఊర్లో దుర్గామాత ఫెస్టివల్ చేస్తున్నారు. అసలు ఎంత అంటే ఇక ఏం అంటే మూడు రోజుగా పెట్టుకుందామని అనుకుంటారట తెలుసా
ఏమని అంటాయి కదా నాకు జస్ట్ ఈ పడుగనే చెప్పారు కానీ అది ఏమి చెప్పలేదు
ఇవి కూడా ఉన్నాయంట బొడ్డ ఏందంట ఆ మళ్ళీ అ ఒకటి శివుడు కూడా ఉన్నాడు కదా మన ఊర్లో శివాలయం టెంపుల్ కూడా ఉంది కదా ఆ ఇం ఇప్పుడు థర్డ్ ఇయర్ అది కూడా చేద్దాం మని అనుకుంటున్నారు మరి మన ఊళ్ళ్ళు
వునాగే నేను కూడా రావాలి మరి త అప్పుతుదా ఉన్నద ఒక ఆడపిల్ల ఇక ఎంత మా కోడలు ఉన్నా ఆమె చిన్నపిల్ల కాబట్టి నేనే దగ్గర ఉండే చూసుకో
అంతే కదా అంత దూరం బోవునాలు గనాలు ఎత్తుకోవాలంటే ఏం వీలైతుది కదా పాపం
అందుకే నేను ఆలోచిస్తున్నా నేను చ వస్తా ఎందుకు రానలేదని
రావాలి ఇక రాకపోతే మీ అన్నయ వాలువుకుంటార
అదే వచ్చిందిగా ప్రాబ్లమ్ ఇంకా లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫెస్టివల్ అప్పుడు మా సార్ తోడు గొడవ తీసుకొని మరీ తీసుకోపోతు
మళ్ళీ అందులో కొట్టటి అసలు ఒకవేళ పంపలేద అనుకో మీ ఆయనక ఇ డివర్స్ గుడి ఇప్పస్తారు
అట్లా ఉన్నాాలి తమ్మ ఎన్న బర్డే పార్టీకి వెలి డేద
ఆ చెప్పిడా
ఏ ఫొటోస్ నేను స్టేటస్ పెడతే చూసిన
ఆ అవును చిన్న తామ్ముడు బడతది ఉష్ణవా
అ తడ వెట్టి
నను కూడా చూసినా బాగున్నాయి ఫొటోస్ మంచిగా కానీ ఎడిటింగ్ బాగా చేసిండు కదా
ఆ నిజ నన్ను కూడా అదే అనుకంట డిఫరెంట్గా ముంచి
ఆ అంటే మనం ఇప్పుడు ట్రై చేయ్య అాలలా
అక్క బావ కూడా కూడా వైరంటనా
ఏమోగదా నేను అదే చూసా పన అయితే ఒకవేళ అన్ని అంటే ఇంత ముందుకు బర్డేస్ లాంటివి ఇట్లా అవన్నీ ఆ అట్లా చేస్తుండేమో పెట్టి చూస్తుండేమో అనుకున్న గాని లేదు కదా అట్లా కాదు కదా
లేదు వాళ్ళ ఫ్రెంస్ వచ్చారు కాదా వాళ్ళ ఫ్రెడ్స్ అందర హాస్టల్ నుంచి నిన్న నటే పోయినట్న్నారు వాళ్ దగ్గకి డైరెక్ట్
ఆ అదే ఉన్నట్టుంది ఇక ఎట్లాగ ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళు అటునుంచి అటు సైడే పోయేది వాళ్ళ గుడ
అందుకే సైడ్ ఇ పోయి బడ్డ యూస్కుే ఇవాళ మార్నింగ్ వెళ్లి నళ నాకు
ఆ ఇవాళ మార్నింగ్ ఏ ఎల్లిరంట అందులో ఒకటి తమ్ముడు కూడా న్నామ్ వరి వర్ స్ అయిపోగానే, ఆ ఇగా అంటే నైట్ పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడు నైట్ టైం కదా, రోడ్లు బాలేవు ఎందుకులే పంపియడం అని. ఇగా నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ లేవ్ తనే పంపిస్తుంది అని ల ఫస్ట్ డాడ్ తో మాట్లాడిరట.
అవునా ఏమన్నాడంట డాడీ మరి
ఇగా ఉంచుకోండి, పంపిఅం మరి ఈ నైట్ ఎందుకైనా మంచిది లే వదిలేది ఎందుకు అనవసరంగా రిస్క్ తీస్ వదలనన్నాడంట
అవ్ను మరి ఉన్నాడ తమ్ముడు నైట్ అక్
హా నైట్ ఇగా అన్నే స్టే చేసి మార్నింగ్ లేసి వచ్చినారు అయినా ఎందుకైనా నైట్ జర్నీస్ అంత మంచివ్ కాదు కదా
ఎప్పుడు ఎట్లుంటయో తెల్వదు
నేషనల్ హైవే
అవ్నా మరి ఈ రోజు ఎల్లిండా వర్క్ కి
ఏమైందో వాల్ పడుకునేసరికి
పోయినట్టున్నారు నాక్ తెలిసి అక్క బావ కూడా, మరి ఇగా తమ్ముడు వచ్నాక చెప్పలేం ఇట్లాక బా వాళ్ళు కూడా వచీనారని
ఏం చెప్పలేదు ఇక నైట్ అయినా ఇక మొత్త్ ఇగో నైట్ ఆడ్నే ఉండేనా ఎర్లీ మార్నింగ్ రాద్ గానీ పనికి ఎల్లిండు పాపం మీ ఆయన మాట్లాడే టైం ఎప్పుడు వచ్చింది. ఎప్పుడు అవునా మా చెల్లి ఫోన్ చేసిందా
ఆ నేనే కాలే చేస్తుండే అప్పుడు నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేవు మరి నీతోటికి గిన్నె ఏమన్నా మాట్లాడుతుందా అని చెప్పేసి నేను చేసిన తననికి
అవునా అయితే అయితే నాకు అతను నాకు ఫోన్ చేసింది అక్క కాసేపు మాట్లాడదామా అని టె ఆ నాకు అప్పుడే అసలు ఆ ఇంట్లో కరెంట్ లేదు
అవును ఇప్పుడు ఈ టైమ్ లో కరెంట్ పొడ
ఏ ఆస అసలు చాలాకా ఊకే పోతనే ఉన్నది కరెంట్ తెలుసా ఎన్ని సార్లు పోతుందో ఇగ మళ్ళి కరెంట్ లేదు రు ఆ టూ పర్సంటేజ్ ఉంది ఛార్జింగ్ ఇక ఇలాగ మళ్ళీ కాసేపు ఒక రెండు ముచ్చట్లు మాట్లాడుకోగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకో
అయినా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అట్లనే ఉంటదిలే
మా కాంగ్రెస్ ప్రభుత్వం పాడబడ ఇది వచ్చిన కానుండి మనసు మనశ్శాంతి ఉండట్లేదు కరెంటు పోవుడు మున్న వెల్సా కు మిడ్ నైట్ పోయింది తెలుసా
తేవాని వర్క్ అవుతున్నా ఇంకా కొన్ని ఇలా దు మీకు ఆఫ్టర్నూన్ కూడా ఉండకుండా తీసేస్తారు ఇంకా సిటీలనే బెటర్ కానీ ఊర్లలో ఆఫ్టర్నూన్ మనుషులు ఇంట్లో ఉండకుండా తీసేస్తారు కరెంట్ ఎందుకో మరి అట్లా
ఎందుకంటే సిటీలలో ఎక్కువ కరెంట్ బిల్ అయితది కాబట్టి ఉంచుతాడు కరెంటు బిల్లోడు లాభం తీసుకుంటాడు కదా
కానీ ఇప్పుడు ఎండాకాలంలో కరెంట్ ఉంట కన్నా వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఇంటికాడ ఉంటారు ఇప్పుడు చెట్లు కూడా ఎక్కువ లేవ ఏ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చుంటారు ఎప్పు ఇంట్లో కూర్చున్న ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా
ఉ అందే ఇగ రెండు చాలా వరకు నేను కూడా అదే బాధ అనిపిస్తుంది తెలుసా తలుచుకుంటే
ఆఫటనూన్ ఇప్పు ఆఫ్ర్నూన్ టై ఎండాల ఎంతసేపు అని బయట కూర్చుంటారు ఎవర
ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఓకే గాలి మంచిగ వస్తుందా అంటే ఈ చెట్లను గిట్లను అన్ని నరికిన గాలి సక్కంగా వచ్చి అయితలేదు
ఇప్పుడు ఒక గల్లీకి ఒక చెట్టు ఉందినుకో గల్లి వాళ్ళు అంటే కూర్చు ఇప్పుడు పక్క గల్లీ లేదంటే వాళ్ళుడ పోయి కూర్చుంటారు
అంతే కదా ఒక్క చెట్టుకినే ఎంత మంది అని కుసు ఉంటాం దగ్గర దగ్గర ఒక పది మందికి కూ ఉంటార సే ఇరవై మంది కూర్చుంటారు అంతకంట ఎక్కువ అయితే కూర్చోలేము కదా
ఇప్పుడు అది వచ్చంది ప్రాబ్ల ఒకటి రెండు ఒకటి రెండు రోజులు అంటే కూర్చుని రోజు కంప్లీట్ గా అట్లా కూర్చోవాళ్ళు అే ఇట్లా కూర్చొడి ఒకప్పుడు అంటే చెట్లున్నాయి కాబట్టి అది కొంచెం అటు ఇటు తిరిగినా బాగుంటయి ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళుమ్మమ్మల్ ఇల్లుారు అటు ఇటు అని పోతారు వాళ్ళు పోయి ఎప్పుడన్న ఇంట్లో ఉండకుండా మధ్యనం టై లో ఇంట్లో ఉండకుండా కరెంట్ తీసేస్తారు
అసలు మన చిన్నప్పుడు అయితే వొనంరా మన అమ్మ నమ్మ్మలు ఇలలకి
అయినా కరెంట్ మధ్యనం తీసేయ తీసేసే బదిలేదు ఈవినింగ్ ఉన మార్నింగ్ కాస తీసేస్తాయి కదా
ది కద అంటే కొంచెం ఆ అంటే పొద్దు పొద్దుగాల ఒక తొమ్మిది ఆ ట్వల్వ్ వరకి కూడా అవసరం లేదు ఒక టెన్
ఆ అంతలే అయినా మళ్ళీ నైట్ ఈవినింగ్ ఫోర్ నుంట ఒక సిక్స్ సెవెన్ వరకు అట్లా ఇంకా మీక అలా అనుకుంటే ఇంకా మేం ఎట్లా అ
అసలు మీరు అసలు బయట బ్రతికి చా ఎప్పుడూ లేదు తెలుసా మీర
అ డోర్లు ఓపన్ చేరిలే మే
చేస్తే దోమలుతోటి బతుకతర
బయట గాలి చల్లగా వస్తుంది ఇట్లా చల్లగా మస్తు చల్ల వస్తుంది బయట గాలి అట్లని మళ్ళా డోర్ తీద్దామా అనంట అ ఫుల్ దోమలుగా
అయినా ఇవాళ కొంచెం వెదరు కల్కుంది మీ సైడ్ ఉందారా
మా సైడ్ కూడా కూల్ గానే ఉంది రోజు కూల్ గానే ఉంటుంది ఈ టైం ఏంటంటే కూల్గానే ఉంటుంది చల్లగాల్మస్ వస్తుంది
ఆహా ఇవాళ కొంచెం ఎర్లీ మార్నింగ్ కూల్కుంది బాగా
ఇం లే ఉంటల కొట్
అవును నాకు కూడా అసలు చల్లగాలి ఇది పడుకోవాల అనిపిస్తుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మంచి పడుంది తెలుసా
ఎట్లా రికార్డ్స్ సబ్మిట్ చేసినావు నువ్వు
ఆ సబ్మిట్ చేసిన అయిపోయింది
అవునా
ఉ ఆ అంటే చూస్తున్నారు
అయనదంత మందిద టైమ్ మతు
ఆ కనీసం నా రికార్డు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వన్ వీక్ అన్నా పడుతుది తెలుసా ఆ రికార్డు చూడాలి మా వాలి
ఇప్పుటి రాస్తే మన చూసి వాళ్ళు రిజల్ట్ ల ఇచ్చసరికి ఎంత టైం పడుంది
ఇంత టైమ్ బడుతధో ఇక మళ్ళ నా నాది మళ్ళీ
న కూడా రాసియాల ఒకటి ఆ మీ చెల్లె ఇచ్చింది ఇక్కడ దగ్గరన్న కదా అక్క రాసియవా అని ఇచ్చింది ఒక రికార్డు
మంచి పని చేసింది ఎట్లా ఓ పాపం అది మాత్రం ఎందని చేస్తుంది దానికి కొంచెం తెలియదురా
అంతే లేదు ఇగ